ఆ బాగున్నామండి మీరు బాగున్నారా. ఏం చేస్తారంండి తిన్నరా. అవునా పిల్లలు వెళ్ళ రండి స్కూల్స్కి.
ఆ వెళ్ళండి అందరు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు.
అంతేనా అండి మా పిల్లలు కూడా పెద్దోళ్ళ అండి ఇంటర్ూ ఎగ్జామ్ ఉంటే బాగా వెళ్ళిండి.
ఆహా
టిఫిన్
టిఫిన్ ఉప్మా చెస్
అవును అవునండి అదే అండి మీరు పోయిన మంత్ టూర్ కి వెళ్ళిదంట కదండి
అవునం
ఎక్కడకి ఏల్లిరూ అండి
జంతా ఎల్లో రావని చూసొచ్చావండి
అ ఏమి ఎట్ల ఎట్లా చూసిరు ఎంత మనీ అయింది కొంచెం చెప్పగలరాండి మేము కూడ వెళ్దాం అనుకుంటున్నాం
అయితే మేము మా హస్బెండ్ టీచర్ అండి
ఆహా
పిల్లలతో పాటు ఎక్స్కర్షన్కి వెళ్ళాం బస్ లో బస్ లో వెళ్ళాము ఒకక్క ఈచ్ వన్ వన్ థౌజండ్ రూపీస్ అయ్యాయి
ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు అయినాయా అండి ఎంత మంది వచ్చారు పిల్లలు
సిక్స్టీ మెంబర్స్
అరవై మంది వచ్చిరండి టీచర్స్ వచ్చి రండి టీచర్స్ కూడ వెళ్తారు కదండి
టెన్ మేం
అవునండి ఒకే టీచర్స్ కి ఎంత పడింది మరి
వారికి ఆ పిల్లలతో పాటు ఫైవ్ హండ్రెడ్ అట్ల పడ
అంతే అండి ఆహా అంటే మీరు ఎట్లా భోజనాల్లో ఎట్లా అండి ఎన్ని రోజులు వెళ్ళిరు మీరు
సెవెన్ సెవెన్ డేస్
వన్ వీకా ఒక వారం పట్టింద అం
వారం పట్టింది ఆ మహాబల్పురం
ఆ ఇంకా
పోతవన్నని చూసు
అవునా ఫస్ట్ ఆహ బస్లో వెళ్ళిరా మీరు అవునా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి ఏమేం చూసిరండి చెప్పండి ఒకసారి నేను రాసుకుంటా అండి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం స్కూల్లో పిల్లలం కలిసి ఒకసారి మీరు చూసింది చెప్తే మా కు ఐడియా ఉంటది కదండి
తిరుపతి అ జంతా ఎల్లోర ఇవన్నీ పిల్లల చూపించుకుంటూ వెళ్ళాం
అవునా పిల్లల అందరు చూసి రండి తిరుపతి దర్శించుకురా స్వామిని
అన్నీ చూసినామండి భోజనాలు స్కూలో అవి వాళ్ళు అండి అటెండన్స్
ఆ
రైస్ వెజిటబుల్స్ అన్ని తీసుకెళ్ళము
ఉహు
మధ్యలా ఆగి ఒండిచ్చుకొని తినేసి మార్నింగ్ చూడడం అయింది మొత్తం
అవునా అయితే అంటే ఏ పూట ఆ పూట ఉండేదా అండి లేకపోతే ఉదయం ఉం ఉండి మళ్ళా నైట్ వండుకునేదా
మార్నింగ్ టిఫిన్ చేసేది
బయట చేసిర టిఫిను
టిఫిన్ లేదు మేమే అందరం వండుకొని అటెండెర్సే ఉండేవాళ్ళుకొని రైస్ వండుకొని అందులో వెకిల్ వేసుకొని
అట్లానా అండి ఆ అప్ అంటే మళ్ళా మీరు భద్రాచలం చూసిర్రా అండి
ఆ భద్రాచలం చూసినము పాపికొండలు
ఆ అంటే మొత్తం అక్కడ స్టీమర్ లాగా ఏమన్నా ఎక్కేది ఉందా అండి
దండి ఫస్ట్ భద్రాచలం ఎళ్ళేసరికి మార్నింగ్ నైట్ అంతా జర్నీ మార్నింగ్ సిక్స్ వరకు అక్కడ భద్రాచలంలో అక్కడ బీచ్ ఉంటది అక్కడికి వెళ్ళినం అక్కడి నుంచి స్టీమర్ట్ లో ఆ ఫోర్ అవర్స్ అట్లా జర్నీ ఉంటది మొ మొత్తం సముద్రంలోనే మంచిగ ఉంటదండి వెళ్ళి అక్కడ తర్వాత సితావాలి ఉన్నదంట అవన్ని చూశాం
ఆహా అంటే అక్కడ రాముడు నచ్చినది ప్రదేశం అంటరు కదండి గోదావరి నది
సీతాదేవి అక్కడ ఉన్నది అక్కడంతా అవనించి రావాస రావణాసురుడు తీసుకెళ్ళింది. ప్రదేశ ఒక ఉన్నది తీసుకపోయి అక్కడ ఉన్న ప్లేస్ అవన్నీ
అక్కడే ఏమన్న కొనుకో
అక్కడ ఏం ఉండవండి బీచ్ అవతలో ఇంకా అక్కడేముండవు భద్రాచలంల్నే ఉంటయి దేవాలయం దగ్గర
అవునా అండి దేవాలయం గుడా ఎళ్ళొచ్చా అందరు
ఒకటి బీచ్ దగ్గర బొంగు చికెన్ అని ఒకటి దొరుకుతది
అవునా ఆ బాగుంటదాండి అది
చికెన్ పీసెస్ అది అది కర్ర ఉంటది బొంగు అందులో పెట్టి చుట్టూ కాల్చి అమ్ముతరు స్పెష షల్ అక్కడ ఆ త్రీ పీసస్ తరు సెవన్ హండ్రెడ్ అట్లా ఉంటది
అట్లానా అదే అండి మేము గుస్ స్కూల్ నుంచి వెళ్ళామ అనుకుంటున్నాం కానీ మరి త్వరగా ప్రాసెస్ మాకు తెలవదు కదండి ఎట్లా ఎళ్ళాలో మీరు ఎళ్ళీర్రాని తెలుసు కున్నాం కాబట్టి ఒకవేళ మీరు చెప్తే ఎట్ల ఎళ్ళారని దాని బ అంటే ఆలోచిద్దాం అనుకుంటున్నామండి
చాలా లాంగ్ జర్నీ కావట్టికి నైట్ మొత్తం జర్నీ ఉంటదండి. మార్నింగ్ మొత్తం స్టూడెంట్స్ తీసుకొని వచ్చేస్తం అనమాట
ఆ అంటే మీరు ఎప్పుడు బయలుదేరిలండి ఇక్కడ నుంచి
హ్మ్ సిక్స్ కండి
ఆ అంటే మార్నింగ్ ఆ సిక్స్ కి ఎళ్ళి అన్ని చూసుకుంట చూసుకుంట ఏళ్ళిరేమో
నైట్ మొత్తం జెర్నీ అక్కడ మార్నింగ్ సిక్స్ కు
అట్లానా
మీర్ దేవుని దర్శించడానికి ఏళ్ళేది
ఓక్ అవునండి సరే అండి అదే ఒక మాట కనుక్కుందామని అన్నామండి మళ్ళీ ఏదైన్నా డౌట్ ఉంటే మళ్ళ మి కాల్ చేస్తమండి మీరు
సరే అండి చాలా మంచి ప్లేసెస్ ఉంటయి చూస్ చూడొచ్చు హ్మ్
చ్చిరా అండి మీరు
ఆ పాపి కొండలు గుడా చూషి
ఎట్లా ఉంటాయండి అవి
పాపికొండలు చుట్ హ్మ్ అటు ఇటు మొత్తం గుట్టలాగా కనిపిస్తది మధ్యల సముద్రం ఉంటది అట్లా ఫోర్ అవర్స్ వాటర్ లోనే వెళ్లేది ఉంటది.
ఆ స్టీమర్ లాగా ఎక్కాలండి స్టీమర్ ఎక్కాలా
స్టిమర్లా వెళ్ళాలి చుట్టు చెట్లు చిన్న చిన్న గుట్టలు కనిపిస్తూ మస్తు చానా సూపర్ ఉంటదండి.
అవునండి మేము వెళ్ళలేదండి అదే ఎళ్దామని ఏ మరి ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్ అయితే ఎట్ల వెళ్లాలో తెలుసుకుందామని చేసినామండి
తండది మ్మ్
అవునా ఆ సరే అండి చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కాల్ చేస్తామండి. ఓకేనాండి ఓకే అండి ఉన్నామ అంటే ఇ్వండి ఓకే అండి ఓకే అండి ఆ బాయ్